హలో హలో
ఆ ఇనిపిస్తుందా మ్మా
ఇనపడుతుంది
ఆ ఎం చేతున్నావ్
కలినే
మటన్ బిర్యానీ ఎలా చేస్తారంటా
మటన్ బిర్యానీ కూడా అంతే నానబెట్టాలి
ఆహా అంటే పెరుగు అవన్నీ వసా
ఆ
ఆ
అలం పసు
సేమ్ అలాగే వేసి కొంచెం ఎక్కువ సేపు మూడు అదే ఆ మగ్గించుకోవాలి కదా
బాగా నానబెట్టి ఒక ఇన్ని గంటలు వదిలియాలి రెండు గంటలు అలాగ మూడు గంటలు రెండు గంటలు వదిలేెసి అన్ని కలిపి హ
అవును
కొంచం ఉడకాలి అనుకుంటే కొంచెం బొప్ప కాయి ఉంటారు కదా బుడపయ కాయలుంటి దేమన అంటే కొంచెం లేదంటే చిన్న వక్క లాంటిదేనా
ఆ
ఎత్ర అయితే పర్వాలేదంటే ఎడకద
ఆహా
అది చాలా స్ స్లోగా పెట్టి ఉంచాలి ఉ
ఆహా ఎప్పుడు చేయలేదులే మాములుగా అడుగుతున్న ప్రాసెస్ అలా అలాగే అలా
సే అంత సితినలాగ దది అంత కాప తెచ్చుకుసేపు నానబెట్టుు
అవును బాగుంటాంది
ఆ అప్పుడు ఇద అదు అ ప మీద ఎలా పోచ్చారు అదిమ్ లోనా తక్కువడు మంట అట్లో ఒక నలభై నిమిషాలు అలా వదిలియాలి
అదేలేే ఆ
అప్పు
అను
అయినా బొగ్గులు ఏమైనా ఉంటా
ఆ
పయనిప్పులు కొని చిన్న చిన్న మాంటన్నాద
ఫిష్ అడిగారు కాని నేను తిన్నాని చెప్పాగా
ఆ
ఆ
మందుల వయితేలయ హ
ఇంకడి అవార్డ్స్ లో వళీకి రెండు అవార్డులు వచ్చాయిగా హీరోయిన్
ఉమ్ ఆ మళ్ళీ వారం వందరా
ఆ మళ్లీ వారం వందలే నేను నిన్న చూసా నన్న బెట్టాడు నన్న జ్యూసా మేను
ఆహా
ఆ దాని భలేె రెండు అవార్డులు వచ్చాయి తోటి కోడల్లోనుూ మళ్ళీ పాపులరు కామెడీ టైమింగా
ఉమ్ బాగ వేసేది
అదే బాగా చేసేదిగా అందుకే ఆ రెండు వచ్చేసినాయ్ బానె
చేసిరు కదమ్మా బజాజోడు
ఆ
చేశారు మళ్ళీ ఫోన్ చేస్తే ప్రాసెస్ అదేదో చెప్పారు నేను ఉన్నా వాళ్ళు చేశారండి ప్రాసెస్ టైం అయిపోయింది మళ్ళీ మళ్ళీ ప్రాసెస్ ఫస్ట్ నించి చెయ్యాలి అన్నట్టు అన్నారు అని చెప్తే అవునా అలా ఏం ఉ డదండి అన్నారు ఇదేంటో ఒక్కొక్కళ్ళు ఒక్కోటి చెప్తున్నారు అనుకోని నేను కాదే ఆ అదే ఇంకా సరే అని చె ప్పి ఆ చూస్ చేస్తా మేడం అని చెప్పి పెట్టేసారు ఆ
ఆ పట్ పెట్టేసారు లే ఇంకా అది అది చేప్తారో లేదో ఆ చేసినోళ్లే కాల్ చేస్తే పోనీ ఏమన్నా అడగ చ్చు అంటే చాలా మంది చేస్ దాని వేరే వేరే పేరులు వాళ్ళతో ఆళ్ళు కాపోతే అలా పడుతుంది నేమై తే ఎంగే సర్లే ఇంక తర్వాత ఆవొ తే కాల్ నాకివ్వ అంది అక్క ఆ సర్లే అన్నాను చేయలా మళ్ళీ
ఏదైనా జాగ్రత్తగా కనుక్కొని
అయినా మనం మనకి ఏమన్నా ఓ టీ పీ లు అవి చెప్పకుండా ఏం అవ్వదులే అని పోళచెప్తున్నా మన కే అవును మనకి మన పర్మిషన్ లేకుండా ఎవరూ ఎం చేయటాకి లేదు కదా అయినా ఒకళ్ళేమో టైం అయిపోయిందని చెప్పారు ఒకళ్ళేమో ఇంత టైం ఏంటి ఒకలేేమో అలా ఏంటి ఏంటి ఎలా అదే ఏదేదో చెప్తున్నారు వంద మంది జేత్తారు ఆళ్ళికి కి ఆ ఏంటది అదే డబ్బులుగా అదే ఇంక్రిమెంట్ డబ్ బ్బులు రావాలి కదా ఆళ్ళకి అయిపోవాలని అనీ అదే ఈ స్థా టార్గెట్లు అయీ అన్నీ ఉంటాయి కదా ఏదో చెప్తారు ఆళ్ళు ఇక మనం విని ఊరుకోటమే
మా నాన్నకి ఏం పనిలేదు ఇప్పుడే ఫోన్ చెత్తనాడు
ఆయన చేత్తాడ్లే నువ్వు ఎత్తమాకు ఆయనకి అసలు పనేమి ఉండదు చేసినా పనిలేదని చెప్పడాకే చేస్తారు అది కూడా ఒక పని
అదే
ఆ
పరి కొన్నాడు గో తెగ చేసేస్తున్నాడు ఫోన్లు మరి అ
అదే అదే పిన్ని బయటికి ఎళ్ళిందంట అందుకే చెయలేదు అదే ఎత్తలేదు అంది ఏం మాట్లాడు మత్తం ఏమో ఏద్ ఏ అదే ఏం మాట్లాడఊది ఇటగ అయితే వంద మాట్లాడుకుంటున్నాం ఇందులో ఏం మాట్లాడాలంటే ఏదో ఒక టాపిక్ అంటే ఒక ఒక సీరియల్ సీరియల్స్ అవి మాట్లాడుకోవచ్చు లేదంటే ఏదన్నా కుకింగ్ విష ద ఏదన్న ఎలా చేయాలి కర్రీస్ అయీ అయి అడగచ్చు ఇదని చెప్తున్నా ఆ దానివి ఇంకా ఫోరే ఇంకా బోల్డ్ కాల్స్ ఉన్నాయంట.
ఆ
ఆళ్ళు ఇప్పుడు టైం పెట్టారు ఇప్పుడు థర్టీ ఫస్ట్ లోపే వాళ్ళ ఎన్ని డేట్ కాల్ చూస్తే అయే కన్సిడర్ చేస్తారంట. ట్వంటీ సిక్స్త్ రేపు పన్నెండు లోపు కాల్సు సబ్మిట్ చేసేయాలంట. థర్టీ ఫస్ట్ వరకు వాళ్ళ ఎన్ని చూస్తే వాళ్ళకి మాత్రం ఆ పేమెంట్ ఇచ్చినన్ అని చెప్తున్నారు అందుల అలా వస్తుంది యాప్ లో ఎలా మాట్ మాట్లాడాలి సంభాషణ అనేది మీకు పెట్టాము వినండి అది చదవండి అని చెప్తున్నారు వాళ్ళు
ఉ
ఆ హా అనుకున్నా అయ్యే గబ్ గబ్ ఈ రోజు పూర్తి చేయాలి అలా అయినా అనుకున్నా.
వాడేం చెతున్నాడు
వాడు ఇప్పుడే స్నానం చేసి వచ్చినాడు క్రీమ్ రాయిచ్చుకుంటున్నాడు
దే ఇప్పుడు తొందర చేస్తడే
ఏమో చే చేేసింది పొద్దున్న కూడా చేసాడులే ఇప్పుడు చే చేయిసింది.
ఉ
గెజ్జి గడ్లు మస్తాబ్ అవుతున్నాడు ఆ
ఇంకా రాలేదా
ఆ రాలా సిక్స్ థర్టీ అయిద్ అనుకుంటా వచ్చే పాటికి ఆఉ
ఇదేంది పప్పిననా
ఆ
బర నైట్కి ఏంటి
ఏమి లేదు ఆ పప్పే అనుకుంటా ఏమో నాకు తెలియాదు మరి ఉ
వాకింగ్ చేయట్లేదా
వా ఇక్కడే కారిడార్ లో జేసా
అ
కాసేపు అలా నడిచాను
ఉ
యే మబ్బుగా ఉంది వర్షం పడింది లైట్గా అయిపోయింది మళ్ళీ. ఆ
రెందు గాను
ఆ
డిఫరెంట్గానే ఉంది
ఆహా అక్ పిల్లి అక్ అక్కడ కూడా పడుతుందంట పిన్ని చెప్పింది బాగా పడుతుంది ఇక్కడ అని. అవునా అన్న మాకు ఇక్కడ పడింది ఇగో మబ్బుగానే ఉంది నిన్నటి గాలోచ్చింది. కొంచెం పడ ఆగిపోయింది ఇంకేం పడ్లా
ఎమన్నా తిన్నాడా కొవ పప్పాన్నమే తిన్నాడా
పప్పనం పెట్టింది అస్ ఆ ఏ ఏషింది ఓ ఏసి పెట్టింది ఇందాకె నాకు మిల్క్ ఇచ్చింది
ఊ చింతపండు ఏసే పప్పు పెట్టకూడదు చిన్నపిల్లలకి
అమ్మా ఎన్ని మనకు తెలీదమ్మా వాళ్ళు విడిగా పెట్టడం మానేసారు విడిగా చేయటం మానేసారంట ఆ వాడికి వండటం ఆల్ ళ్లు అలా వండేసుకుంటున్నారు అలాగే వాడికి పెట్టేతున్నారంట దేనాదేడిగా సపరేట్గా చెయ్యాలంటే అవట్లేదో ఏమో మరి ఎందువల్లో తెలీదు అలా సపరేటు చెయ్యట్లా అసలు కుక్కర్లో ఇంతనే వేసేస్తే అయ్యే పోద్ది అన్నీ ఏసేసి ఆ అది అప్పుడు ఇప్పుడేం పర్ల ఇప్పటి నుంచి అలవాటు చేతె అన్ని తింటారు అ నన్నే ఊ ఏవోలే అనుకున్నా నేను నాకు తెలిదు కదా ఆళ్ళు అలా బెట్టుకుం ట్రల ఎలా తింట్రాలిష్టం మనం చెప్పడం చెప్తాం అది పాటించేది ఆళ్ పాటిస్తారో లేదా అనేది ఆళ్లిష్టం అవు ఏ చిన్నదొచ్చినా ఆళ్లే కదా తీసుకెళ్ళాలి హస్పటల్ కి మరి మన్ జిగాస్కి చెప్తాం వాళ్లువిన అలాగే
అది ఏంటంటే మెత్తగా పెడితే అరుగుతది తొందరగా అరుగుదల ఉండ్రదు ఆ మెతుకులు మెతుకులు ఇప్పుడు ఇంకా తినలేరు అది
అందుకే ఈ మధ్య వాష్రూమ్ ప్రాబ్లమ్ కూడ్ లేట్ గా ఎళ్తున్నాడు వెళ్తున్నాడు బట్ లేట్
టక్కున చేసేస్తే అసల్ టక్
ఆహా అలా మెత్తగా ఏమి లేదు మాములుగా పెడుతున్నారు
ఆ
అలాగే పెట్టతున్నారు పప్ప అంటే కొంచెం ఇది కాబట్టి అయినా మాములుగానే అలా నలిపి అది వేడి వేడిగా వండిన వెంటనే ఇప్పుడు పన్నెండున్నారా ఆ వండినప్పుడే వెంటగా పిస్ పిసుకేసి పన్నెండున్నర ఒంటిగంట లోపు పిసుకేస్తే చేయ్యంగానే అప్పుడు నెయ్యేసి పప్పెసి పెట్టిన తొరగాలికి ఎ ఎక్కేస్తది వెళ్ళిపోతా ఉంటది చారయినా గాని అలా చెయొచ్చు వీలేంటంటే అ ఎప్పుడో రొండు లేదు రెండుంనారా ఓ ఎప్పుడో మనం తినేటప్పుడు పెట్టడము గాని అలా చేతున్నారు ఈ మధ్యలో ఏదోటి స్వీట్ అని ఏయోటి తింటున్నారు
అయి గట్టుడుడ్ దొరుకుతే నా పిల్ల నాకి ఊ అన్నమే పెట్టడానికి చూడాలి అక్కడ
అవును చెల్లర్ అసలు ఈ రెండు రోజులు నించి అన్నం తక్కువ చిల్లర్ తిడ్ల్ ఎక్కువ నిన్న దొ బెండకయ కర్రీ ఏదో అలా పెడితే తిన్నారు ఉండు కాల్ ఆఫ్ చేస్తున్నా